హలో నమస్ హలో నమ
నమస్తే అండి నమస్తే అండి మేము మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశ పడుతున్నాము మీరు ఇష్టరీతిగా ఉన్నారా వాటికి
అవునండి మేము కూడా మీతో మాట్లాడాలని చాలా ఆస్తిగా ఉన్నాము
ఆ సరేనండి నేటి కాలంలో వాతావరణం అనేది మారుతూ ఉంది కదా అంటే అంటే శీతాకాలం మంచు కురవడం లాంటివి మీరు గమనించారా
అవునండి మేము శీతకాలం మంచుగా కురవడం గా అంతే కాకుండా ఎండాకాలం కూడా వర్షాలు పడడము మబ్బుగా ఉండడము
గాలి ఎక్కువగా రావడము అట్ల వల్ల పంట కూడా చాలా నష్టపోతుంది ఆ ఎందుకు ఎందుకని చెప్ సైకిల్ వాతావరణం సైకిల్ మారుతుంది అంటే మామూలుగా అయితే ఎసకాలం వర్షకాలం కాలం శీతాకాలం కానీ యాసకాలంలో వర్షాలు వస్త న్నాయి శీతాకాలంలో వర్షాలు వస్తున్నాయి అలానే వర్షాకాలంలో వర్షాలు కూడా వస్తున్నాయి ఎందువల్లని మీరు భావిస్తున్నారు దీని వల్ల నష్టం ఎలా ఎల్ ఉండవచో మీరు మాతో పంచుకోగలరా
వాతావరణం మారడం వల్ల ముఖ్యంగా రైతులు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారండి ఎందుకంటే ఒకనొక టై లో వాటికి గాలీ దుమ్ము రావడం వర్షం పడ డడం వల్ల వారికి చేతికొచ్చిన పంట అనేది వారు పండించినా కానీ వారు దాని యొక్క ఫలితాన్ని తీసుకోలేకపోతున్నారు ఎందువల్ల అంటారంటే కాలం మారే కొద్దీ పొల్యూషన్ పెరిగిపోవడం కాగానీ లేకపోతే కొన్ని వాయువులు గాలిలో కలవడం వల్ల వాటిలతో వచ్చే రియాక్షన్స్ వల్ల కూడా ఇందుకు కారణం కావచ్చని నేను అనుకుంటున్నాను
అవునండి చాలా చక్కగా చాలా వరకు ఇక ఉంటుంది కదా ప్లాస్టిక్ యూస్ నుంచి అన్ని మనం వాడే ప్రతి ఎంత కాదన్నా ప్లాస్టిక్ లోని కొన్ని పదార్థాలు కొన్ని కెమికల్స్ ఉంటాయి కదా అవి మనం తినే ఫుడ్ లో చేరవచ్చు మీరు అయితే దీన్ని ఎలాగా అవాయిడ్ చేయాల అనుకుంటున్నారు మీ ఇంటిలో నుంచి ప్లాస్టిక్ ని హలో
ఈ మానని లేకపోతే కాటన్ పేపర్ టీ కప్స్ కానీ ఇలాంటి యూజ్ చేయాలనుకుంటున్నాను
అవునండి నేను నేను చేయ్యాలనుకుంటున్న యూజ్ని మీతో కొంచెం పంచుకోవాలనుకుంటు ంటున్నాను ఆ మన నిత్యం మనం వ వంట గదిలో ప్లాస్టిక్ అనేది యూజ్ చేస్తూనే ఉంటాము మనం పప్పు దినుసులు గానీ మన వంట కావలసిన ప్రతి పంట దినుసులు గాని స్టోర్ చే జరుగుతుంది దానికి బదులుగా నేను స్టెన్లెస్ స్టీల్ వేసి ఆ స్టైన్ స్టీల్ డబ్బాలో వేద్దామనుకుంటాను అలాగే మనం వా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఈ మధ్య కాలంలో గ్లాస్ బాటిల్స్ అనేవి వస్తున్నావి అవి చూడ్డానికి చాలా బాగుంటున్నాయి అలానే అట్లీని మనం గ్లాస్ అనేది మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతు అంటే వాటర్ కంటన్నేట్ అవకుండా అంటే వాటర్ బాటిల్లో వాటర్ వాటర్ అనేది చాలా ఎక్కువ రోజులు ఎక్కువసేపు అంటే మనం తెచ్చిన దాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్లాస్టిక్ లో స్టోర్ చేసిన మనం తీసుకుంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇత్తడి బిందల్లో వాటర్ పట్టుకొని తాగడం వల్ల మంచిది అని చెప్తూ ఉంటారు కదా అలానే ఇత్తడి బిందులో ఎందుకు చెప్తున్నారంటే ఇత్తట్లోని ఇత్తట్లోని పాజిటివ్ ఎనర్జీ అనేది వాటర్ లోకి వచ్చి జింక్ లాగా మనం తీసుకుంటే మనకు ఉపయోగపడుతుంది తుంది ఇత్తడినినేయి యితే వాటర్ లో మనం ఎంతోంది తీసుకోగలుగుతున్నాం అని మనం ఫీల్ అవుతున్నాము ప్లాస్టిక్ నుంచి కూడా అలానే వస్తుంది కదా అందుకని మనం అయి అవాయిడ్ చేసి గ్లాస్ అయితే ట్రాన్స్పరెంట్ గా మ ఎటువంటిది ఉండదు కాబట్టి గ్లాస్ యూస్ చేయడం అనేది మంచిదిని నేను భావిస్ స్తున్నారు మీరు దీనికి ఏభావిస్తారా నేను చెప్పిన విషయానికి
అవును నేను కూడా అది మంచి పద్ధతి అని అనుకుంటున్నాను నేను కూడా అది మంచి పద్ధతే అని అనుకుంటున్నాను
హలో
దాని వల్ల ఏం హలో మీ వాయిస్ నాకు వినిపిస్తుందండి నేను మాట్లాడుతున్నాను
ఆ వి ఉంది చెప్పండి మీకు నచ్చిందా
నాకు నచ్చిందండి నేను కూడా అలా యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను
ఆ చాలా మంచి విషయం అండి మీరు ఎలాగా మీ ఇంటిని శుభ్రపరచుకుంటు ఉంటారు అంటే మీరునిచ్చి వంటగదిలో ఉంటారు ఇంటి పని ఎంత చేసినా ఉంటుంది అనుకోండి దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తూ ఉంటారు ఈజీ చేసుకుంటూ ఉంటారు
నేను దాన్ని ఉన్న స్టోరేజ్ అంతా బాక్సుల్లో నింపుకొని సర్దుకుంటాను ఆ వారానికి ఒకసారి మీ మీ శుభ్రంగా కడుక్కోవడము దులుపు పెట్టుకోవడం వంటి పనులు చేస్తూ ఉంటాము
ఆ చాలా మంచి పద్ధతి అండి నేను చేస్తూ ఉంటాను వారంత్య ఒక రోజు ఒకే గది సద్దడం ఇంకో రోజు ఇంకొక గది సర్దడం ఒక రోజు మొత్తం దులపడం పోయిలయి కడగడం అనేవి నేను రోజు అంటే సండే వస్తే అంటే నేను ముందు ముందు మూడు రోజుల ముందు నుంచి ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని నీ ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఉ మీరు మీతో మాట్లాడం మాకు చాలా ఆనందంగా ఉంది చాలా కొత్త విషయాలను మేము నేర్చుకుంటూ ఉన్నాము ఇంకా మీరు ఏ విషయం ఎలా మాతో పంచుకోవాల అనుకుంటున్నారా మీరు మాట్లాడగలరా మాతో
మన ఎర్లీ మార్నింగ్ లేసి కాఫీ, టీ తాగుతూ ఉంటాము. అది మంచి పద్ధతి అని మీరు అనుకుంటున్నారా
లేదండి కాఫీ అనేద మంచిది కాదు అని చెప్పి చెప్తున్నప్పు ఇప్పుడు మనం దాన్ని పాసనోటితో తీసుకోవడం వల్ల మంచిదని ఎలా అనుకుంటాం అంటే మనం ఏ మది అనుకుంటాం అంటే దాన్ని దాన్ని తాగినప్పుడు కొంచెం ఎనర్జెటిక్ గా అంటే కొంచెం ఫ్రెష్గా మనం ఫీల్ నా వరకు అయితే మనం బ్రష్ చేసేది మనకి కావిటీస్ పోడానికి టీ తా కావడం వల్ల మనం మా కావిటీస్ పొట్లోకి వెళ్తున్నాము అందులోనూ టీ లో కెఫిన్ అనే పదార్థం ఉండం వల్ల అదె ఎక్కువగా తీసుకున్నా సరే మంచిది కాదు దానివల్ల మనకి బధ్ధకం అనేది వస్తు ఉందని నేను భావిస్తున్నాను అదీ ఎటు చూసినా కాఫీ అనేది ఒక మంచి పద్ధతి కాదు, అలా రోజు కాఫీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క రోజు. కాఫీ లేని రోజు మనకి నీరసం వచ్చినట్టు తలపోటు వచ్చినట్టు అనేజీగా ఉన్నట్టు సిక్ గా ఉన్నట్టు అనే భావన మనకైతే కలుగుతూ ఉంటుంది అందువల్ల దాన్ని అవాయిడ్ చేస్తే అంటే అది కూడా ఒక మానసిక రోగంలాగా ఉంటుంది గా బట్టి దాని మనం అవైడ్ చేస్తే మంచిదని నేను భావిస్తు
మీరు చెప్పింది చాలా నుంచి మండీ ఒక్కోక్సారి కాఫీ తీసుకొని ఆ టై లో చాలా తలినొప్పుగాను కాఫీ బీ ఉంటే బాగున్ను అని వెతిక్కోవడం గాని మళ్ళీ దాని కి ఎడిట్ అవడం అనేది జరుగుతూ ఉంది కాని వల్ల ఏమవుతుందన్ టే మనం రోజూ మానుదాం అన్నా దాన్ని మనం మానలేని పరిస్థితిలో మనం తీసుకెళ్ళిపోతాం
ఆ అవునండి
మీరు ఇటీవల కాలంలో ఏదైనా ఆ అంటే ఏవైనా ఫంక్షన్స్ క అటెండ్ అయ్యారా బర్త్డే ఫంక్షన్స్ కానీ హలో హలో హలో హలో